హలో ఎలా ఉండారంండి బాగుండారా నమస్తే అండి ఎలా ఉండ
ఆ బాగున్నానండి అయిందండి టిఫిన్ చేసారా ఇంకా లేదండి ఇప్పుడే స్నానం చేసండి ఇప్పుడే స్నానం చేసాను పూజ చేస్తే దండం పెట్టుకొని కూర్చును
లెవెన్ ఫార్టీ అయిత ఉందండి టైము ఇంకా టిఫిన్ చేయలేదా
మార్నింగ్ ఎం డైరెక్ట్ మధ్యాహ్నం నైట్ సర మార్నింగ్ లేటుగా లే సన్ టుగా లే సన్ పా అ లేట్గాళస్తాను
ఆ మీ వాయిస్ బ్రేక్ అవుతానండి కొంచెం
ఆ చూడండి ఇప్పుడు బానే వస్తుంది
అంటే మార్నింగ్ రోజు తినరా
రోజు తిన ఎప్పుైనా వర్క్ ఉంటే ఇకా బయటకి వెళ్లేదు ఏంటే ఆ రోజు మార్నింగ్ తినేసి వెళ్ళిపోతారు ఇంక వర్క్ లే లేవు ఖాళీ ఉన్నాం క ఇంకా మాది నాకు లేదు తొందరగా లేదడి నేను లేట్ యితే నైట్ లేట్ అయితే న మంతా మిత్ర బా రడు ఒకటి ఏట్యి
ఎందుకు అంతసేపు డ్యూటీ చేసుకుంటుంటారా
డ్యూటీ టీ ఏం లేదు కొంచెం ఏముంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది దానివల్ల కాళ్లు చేతులు మంట తిమ్మీర్లు అట్లా ఉంటుంది దానివల్ల ఎ దగర రాదు
అవునా అంటే మార్నింగ్ తినకపోతే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంది తెలుసా మీకు
ఆ అవును గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాకపోతే ఇంకా టీ లో ఏదో వేసుకుొని తినసు కానీ మా వాళ్ళ టిఫిన్ అని ఏం లేదు
అలా అని కాదు గ్యాస్ట్రిక్ అనే కాదు అ మార్నింగ్ తెన పోవడంలో హెడ్ేక్ వస్తుంది అంటే నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటారు కదా
హ
అందుకో మార్నింగ్ అనేది కొంచమ తినాలి
మీరు తిన్నారా మరి
నేను తినసానండి
ఏం చేయరు టిఫిన్
టిిఫనా ఇరో టిిఫన్ ఏం చేయలేదు ఆవకాయ పెట్టుకున్నాను ఆ రైస్ చేసుకుొని తినేసాను కొంచెం గీయ వేసుకొని
కొత్తాకాయాలే కొత్త మాఊగా
లేదు లేదు కొ కొత్తాక నేనే పెట్టాను ఆ వచ్చండి నాకు వంటల అన్నీ వచ్చి బాగా చేస్తాను అంటే తిన్న వాళ్ళు చెప్తారు పెటా ఆకాయ మీకొచ్చా వంటలు
వంట అంటే చికెన్ వచ్చు టమాటా ఎక్కవచ్చు మొవ క వచ్చి లాస్ట్ ఇయర్ పెట్టుకొని ఈ ఇయర్ కూడా పెట్టుకున్నా
లాస్ట్ ఇయర్ ఆవకే తన్నారా
ఆ లాస్ట్ ఇయర్ కూడా ఆవకాయ్ వచ్చి నేనే నేనే బట్టేను ఈ ఇయర్ కూడా నేనే పెట్టాను అంటును
అవునా ఎలా పెట్టారు ప్రాసెస్ చెప్తారా
ఆ చెప్తానండి మాములుగా నేనైతే మామూలుగా ఒక ఇరుకం ఇరవై ఐదు మాడకాలు తీసుకున్నాను ఇరవై ఇరవై ఐదు మాడుకాలు తీసుకున్నాను
మాడికాయలు ఎక్కడ షాప్ లో కొనుక్కున్నారా మీ తోటలో ఉండయా
మార్కెట్కి వెళ్ళాండి మాకు దగ్గరలో మార్కెట్ ఉంటది ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అమ్ముతుంటారు కొంచెం మంచి గుండె చూసుకొని పుల్ల గుండె చూసుకొని ఆ కాయ కొంచెం అట్లా నార నార్ ఉండాలంట కదా
ఏమో అట్ట అని అంటారు నిన్న నేను నిన్న కూడా నేను ఆవకాయ పెట్టాను ఇది వచ్చి ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టినా ఒకకే తెచ్చుకొని తిన్నా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనింది నేను ఆట పెట్టేసి వచ్చాను నేన్న వస్తా వస్తా తీసుకొని వచ్చి ఈ రోజు ట్రై చేసా బాగునింది నిన్న ఫ్రెష్ గా పెట్టింది వచ్చి వేరే వాళ్ళు నాతోనే తీసుకుంటున్నారు చిన్న చిన్న కాయలు అవి అసలు పులు లేదు వాళ్ళు నాటకాయలుని చెప్పారు
వాళ్ళు ఇంకొకటి టేస్ట్ కోసం కోసే కాయ ఒకక్కటి ఉంటది మనకిచ్చే కాయ ఒకటి ఫటోట కతికాయ నవల్ జిల్లేం కదా అక్కడ
పెద్దకాయ కాదు చిన్న చిన్న కాయలే కట్ చేసారు
ఆ చిన్నకాయలే కటినేలో స్మెల్ తో తెలిసిపోతుది స్మెల్ చూస్తు తెలుసు మన ప్రతిదీ నవలి చూడక్కర్లేదు ఉల్లటకాయ స్మెల్ వేరే లాగా ఉంటది అది ఆటోమేటిక్ తెలిసిపోతుది గది తొందరగా ఆగపోే
ఉ వేస్ట్ కదా
ఆ వేస్ట్ పాడైపోతుది ముొక్క పులుపు లేకపోతే పాడైపోతుది లేక లేదంటే అంత కాలు ఎ ఇక్కొక్కాలల్వ ఉండదంటే ఇం తినేయచ్చు ఇం వాళ్ళకిళ్ళకి చేసి తినేసైపోత నెల లో అట్ల అనుకుంటే
అయినా ఆవకాయ అంటేనే పులుపు ఉండాలండి మనం వేసే మసాలాకి అది పుల్లగా ఉంటేనే మొత్త
ఆ అవును అది మరి ఆ ఉప్పు కారం అద అంతలాకనే కదా మామిడికా ముక్క బా టే
అవును అది అసలు ఎలా ఉందంటే తీయగా ఉంది
ఆ ఆ తీయేది పనికిరా నే తెచ్చిన దాంలో కూడా ఒక ఐదు కాల వరకు తీయగా ఉన్నాయి చూర్నికి ఉంది కానీ రెడ్చ్చ వచ్చేసింది ఇ తీయ తీసి పక్కన పెట్టేసా
కాని మీరు ఏ ఎలాంటి కాయలు తీసుకున్నారు
అది మావి కూడా చిన్నవే కాపోతే కాయ కొంచెం ముదురా వైట్ వైట్ గా మచ్చలు ఉంటాయి పోస్తే లోపలి పోస్తే అది కాయ ఎట్లా ఉంటందింటే మొత్తం న ఆర కింద ఉంటది
మేము అలాంటికాయ తెచ్చుకోలేదు నేను గద్ద మాటికెళ్ళని అంటారు కూరకాయకే అవి తెచ్చుకున్నాం అవి చాలనా పుల్లగా ఉంటాయి
హ ఏమో వాటిలో కూడా చాలా పేరు ఉన్నగాని మనకి ఇ ఏం తెలుసందిేకుండా సిటీ ైక్ లా అ మాడికాయ అంట మాడికా అద ఒకటే తెలుసు అంతే పండు మామిడికాయ అంతే ఇంకా అందులో వాటికి ఏదో మల్లె పువ్ అంటా ఏదేదో పేర్లువి చెప్తున్నారంట యటూ చూస్తా ఉంట ఈ కాకాయ బాగుంటుంది ఆ కాయ
మల్గుబా లాల్ బారు అళదేదో నారకాయ ఉంటు తాడు
ఏ ఏ పేర్లు ఎప్పుడు విళ్డి అద బ్యాం స్కేలు ఉన్నట్టున్నాయి అవన్నీ
ఒక మాడికాయ వన్ ల్యాక్ కూడా ఉంది తెలుసా దాని పేరు నాకు తెలిదు ఆ నిజంగానే కానీ దాని సార్ నాకు తెలిదు కానీ రీసెంట్ గా ఇన్స్టాలో కూడా వైరల్ అయ్యంది
అంత ఖరీదైన కాయ తింటే అరగదులేండి తినలేము తిన్నది అరగదు కూడా
కాదండి బీరువా బీర్వాలో పెట్టుకోవాలి అది ఇంకా అ అవును అదేదో కర అసలు నెట్ కొననండి అలాంటి కాయలైతే నార్మల్ గా నేను కేజీ వంద రూపాయల అంటేనే కొంచెం ఆలోచించు కొంటాము ఇంకా టూ లాక్స్ పెట్టి ఎవరకని తింటాము మనము
ఏమో అందులోయ ముందు తిన వ నితార ఉ
అంటే ఫారినర్స్ వాళ్ళు తినొచ్చు
నాకు తెలిసి పండుల్లో ఉంటుదమ అట్లా స్వీట్గా ఉంటుంద మరి మేబీ
పందే అండి చెప్ చెప్పింది టూ లా్యాక్స్ పెట్టి వాళ్ళు హ చాల
కోోమాల కొట్టు ఏంటు తిగి మ
అది ఆర్గానిక్ ఆ అదేమో నాకు తెలిదు కాని అది స్పెషల్ అంటా మాడి పండే
ఎందుకంటే ఇప్పుడు మనం చెట్టుకు మాగిన పండుతే చాలా ఉంటారుట్కండు కాకపోతే అప్పుడు వరకుండ పడిపోతేాయి గాని అని ఆ అది ఈ ఇప్పుడు మనం కొనేవి ఏవైతే పుట్టలో పెట్టి అమ్తున్నా అంత వాటి ముందు అలా వేస్ట్ అవి అవును విర్యాని కెమికల్ మ మత్త రూమ్ మొత్తం కెమికల్ వేసి అంతా ఒరిగడ్ పెట్టేసి మాగ పెట్టేసి తీసుకొస్తారు ఎనభై రూపాలు అ పెడతారు
ఆ కెమికల్ వేసింది ఎలా ఉంటుందంటే మీకు టేస్ట్ అనేది ఉండదు కలర్ బాగుంటుంది చూడడానికి కానీ స్వీట్నెస్ ఉండదు
చుట్టటుమైన పైన గ్రీన్ ఉంటే లోపల తీయగా ఉంటంది ఆరెంజ్ ఉంటుంది కంప్లీట్ అది ఒక రకమైన మ స్టడియల్లో
ఆ నాకు చెట్లు మాగిందే బాగుంటుంది
ఆ ప్లస్ అది బాగుంటది
తిన్నారా ఇగ సీజన్ అయిపోవచ్చింది కదా.
ఆ తిన్నాం తిన్నాం అండి. మొన్న ఊరు వెళ్తే ఊరు నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో మా బావ గారు ఇచ్చారు. చెల్లి వాళ్ళ ఆయన. ఒక రెండు కాటన్ బాక్స్ ల ఫిల్ చేసుకుని తెచ్చాడు ఆయన ఇంగా. ఇవ్వేలే మాగబెట్టినయె ఇంగా చెట్టు పండ్లు ఎం కావు అవే ఫుల్లుగా తినేసాం. అయితే వాటిని ఏం చేసా అంటే తొందరగా మనం తినకుండా పాడయి తయి కదా. వాటి రసాలు మొత్తం తీసేసి బాక్సలల్లా ప్యాక్ చేసి డీప్లిజ్ల పాడేసాం.
ఓ అది ఇప్పుడు జిప్ జిప్లాక్ కవర్స్ లో పెట్టుకుంటారు కదా.
ఆ ఆ గవి మనకి ఐస్ క్రీమ్ బాక్సులు ఇవన్నీ వస్తు యి అన్ని బాక్స్ అవి పాత బాక్స్ లవి వస్తయి. సో వాటిలో ఫిల్ చేశా మొత్తం మొత్తం అంతా ఏ పండుగ ఇ ఎప్పుడు నచ్చితే అప్పుడు తినొచ్చు అన్నట్టుగా. కొన్నేమో ఉన్నయి ఆకాయ
ఇలా చేస్తారు కదండి.
కొన్ని ఏమో అట్ట బాక్స్ లో ఉన్నయి, అవేమో మామూలుగా నాచురల్ గా అవి పండు అయిపోతున్నయి. కాయల అవి పండు అయిపోతు
ఆ దాని పైన ఏమన్నా గడ్డి అవి వేయండి. వేస్తే ఇంకా బా కలర్ అనేది బాగా వస్తుంది. అంటే నార్మల్ గా మ్యాంగోస్ అంటనే ఆ కలర్ చూసి, ఆ స్మెల్ చూసే తినేయాలనిపిస్తుంది.
ఇగ పండు తొక్క కంటే లోపల స్వీటే బావుంటుంది. తొక్క తినక పోవుడే బెటరు. ఎందుకంటే వీళ్ళు మొత్తం వేసినా మందంతా పైనే ఉంటది కదా.
అవును అంటే నాచురల్ గా నాచురల్ గా మీకు మాగితే తొక్క అనేది చానా పల్స గాఉంటుంది లేయరు. వాళ్ళు ఆ కలర్ వేసి మాగిస్తే కొంచెం మందంగా ఉంటుంది, థిక్నెస్ గా ఉంటుంది. ఆ లోపల గుజ్జు అనేది ఉండదు అసలు.
అవును
పల్పు సరిగా ఉండదు.
అవును అదే చేస్తారు. ఏదో డబ్బు ఆదాయం ఏదో డబ్
అంతా ఇప్పుడు ఫుడ్డే ఇదయిపోయింది కదండి.
అంతే ఇప్పుడు మనిషి తినకుండా ఉండలేడు. తినేదాన్ని కల్తీ చేస్తే అయి పోతది. అందులో వాళ్ళు వాళ్ళకి సంబంధించినోళ్ళు తింటరు, వాళ్ళకు సంబంధం లేని వాళ్ళు తింటరు కానీ ఇంకా ఆశ
అదే డబ్బు సంపాదించాలనేసి స్వార్థంగా అవును ఇంగ మనము తినలేక ఉండలేము ఏదో తినాలి. మీరు సీజన్ బట్టి తింటరా ఫ్రూట్స్ అంతా.
ఎక్కువ మావిడి పండు సీజన్ బా మిగతావి అంత ఎం తినం. ఎప్పుడైనా వచ్చినప్పుడు వి దీని తర్వాత నేరెడు పళ్ళు వస్తయి.
ఆ నేనైతే మాడి పం మాడి పండ్లు ఎక్కువ తిన్లేదు కానీ. పెద్ద పనసకాయ తిన్నం.
అది నేను తిన్లే తినా. పనసకాయ, పైనాపిల్ తినా. అది ఎందుకో నచ్చదు నాకు. ఏమో చిన్ ఏమో చిన్న ప్పటి నుంచి అసలు ఆ పనసకాయ, పైనాపిల్ అంటే ఎందుకో ఒక రకమైన ఆ విరక్తి ఫీలింగ్ వస్తది. చిన్ననాటి సుంది ఎందుకో అది కోస్తుంటే స్మెల్ పడదు ఏంటో దాన్ది. తలనొప్పి వస్తది.
ఓ అయ్యో ఎందుకండి.
ఏమో తెలవదు చిన్నప్పటి నుంచి తిన్లే. దాని తోటి ఇంకా మన పనస పట్టు కూర చేస్తరు. బిర్యానీలు చేస్తరు కానీ కొనిపియలండి ఎందుకో హుహ్ దానిలో పనసకాయ కలిసిందంటే ఇంగా దాంతో ఏమి తినను.
అవునా నేను పనస
ఆ పైన్ ఆపిల్ కేక్ లాగే ఉంటాయి గదా, అవి గుడా తినను స్ట్రాబరీ. అవేవి తినను. ఓన్లీ మామూల్ గా వేరేవి తింటాను. బటర్ స్కాచ్.
అయ్యో, నేను పనసుకాయ్ భయంకరంగా తింటాను. దాంట్లో గింజలోస్తాయి గదా, దాన్ని మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని కర్రీ జేస్తా, పన్నీర్ వేసి. చపాతికి బావుంటది.
పన్నీర్ ని తయారుచేస్తారా, కొనుకొచ్చుకుంటారా?
పన్నీరు మిల్క్ ఎక్కువ ఉంటే, నేనే తయార్ జేస్తాను.
ఆ.
కొంచెం లెమను, లేకపోతే వెనిగర్ అది పిండేసి, ఆ పాల్ చెడిపోయ్ నాకా, పన్నీర్ చేసుకుంటాను. లేకపోతే బయట కొనుక్కోచ్చుకుంటా, హెరిటేజ్ మీరు ఇంట్లోనే జేస్క్, ఆ బాగుంటుంది.
కావాలంటే పోయి తెచ్చికుంటా. తయార్ . పాకెట్ పాల్,
మీ వాయిస్ నాక్, బ్రేక్ అవుతాందండి.
అయ్యో, బానే ఉంది కాకపోతే ఇది, ఇదిస్ సర్వర్ ప్రాబ్లం అండి. నాది వైఫై బాగానే ఉంటది. వన్ ఫిఫ్టీ ఎంపీ స్పీడ్ అది.
అవునా, అంటే కొంచెం వాయిసు కట్ అయి, కట్ అయి ఓస్తుంది అందుకు.
ఇంకా అసలు, చెవు కాన్నే ఉంది పోన్ ఎక్కడ పెట్లేదు, దూరం గుడా పెట్లేదు.
బర్డ్స్ బేట్టుకోవచ్చు గదా.
బర్డ్స్ పెట్టుకుంటే ఫోన్ కొంచెం దూరమైన పోద్. ఉ.